హలో ఏం జేస్తున్నరు.
ఏముంది కాళీ కాళిగూచ్చున్న.
ఔనా
ఆ అ మీరేం జేస్తున్నారు
మేము ఖాళీ అండి ఏం లేదు. అదే మొన్న షాపింగ్ కెళ్దామని చూస్. కున్నా రేపన్న ఎల్లుండన్న షాపింగ్ కెల్దామని జూస్తున్నాం.
అదాదే వెళ్దామని అనుకు న్న నేను గూడా శారీ దీస్కున్న మ్యాచ్. చింగ్ కాల్లని వేరే పనిమెళ్ళిన మరపనిని హెలో ఆ అక్కడ చూసిన ఆ సార్ మ్యాచింగు. ఏమేమున్నాయన్ జూస్తే ఒకటి మామూల్ కలరే గాని. పాగొడదిరిగింది కూడా అది. మ్యాచయిద్దో కాదో గానీ ఒక లంగా దీసుకొచ్చిన ఇక లెవ్వింక తీసుకుందామంటే.
అవునా మేమ్ గూడా ఆపే.
పెళ్ళికెళ్తున్నారా.
అ ఆ వెళ్ళాలండి రేపు పొద్దున ఏటైంకెళ్ళుడైద్దో మీరే టైంకెళ్తరు.
మేమ్ గూడా అసలేటైంకెళ్తమో అంత ఐడియా లేదు వేరే ఫంక్షన్ గూడా వచ్చిందొకటి వేరే వాళ్ళుప్పలమ్మని చేసుకుంటున్నారట.
ఔనా అహా వాళ్ళే ఉళ్ళే వాళ్ళేనా వేరే వాళ్ళ.
వేరే వళ్ళు మా పిన్ని వాళ్ళని ఉంటారు నార్లపూర్ లో వాళ్ళు చేస్తున్నారంట రమ్మన్ జెప్. పిర్రుగాని ఇంగాటైం మొత్తం అట్టే పోవాలే ఇటు కూడా పిన్ని వాళ్ళే కదా అని
గదైతే ఓకె ఇటు ఇటు దగ్గర వాళ్ళకి పో తే కుత్తదే కదా
అదే అయిపోతది
అమరేష్
షాపింగ్కి వెళ్దాం అనుకున్నాం గేమ్ సెలెక్షన్ చేసుకోవాలే ఎట్లా తీసుకున్నా ఉర్రేస్కొని అనిస్తనా
ఆ సింపుల్ ఉంటేనే బాగుంటది సింపుల్ సారీ తీసుకోండి బాగుంటది. సింపుల్ తీసుకోండి బాగా ఏ విధయినా కూడా అంత లుక్ ఉంటది ఇప్పుడు మీరు మ్యారేజ్కి ఎళ్తారా ఆ రిసెప్షన్ కెల్తారా
అదే మార్చి కూడా సెలెక్షన్ చేసిన బా
అవునా
రిష్ షాపింగ్ హలో హలో
హలో
హలో హలో
వినవడట్ లేదా
వినొస్తాన్ది వినొస్
హలో వినవడట్లేదా
వినొస్తాంది ఆ వినంలే ఎందుకంటే ఫోన్ మార్చినా దీని తెలుస్తారు ఆ
అవునా
అదే
ఆ సార సారీ తీసుకున్నారా మరి అవునా ఇంకా సెలెక్ట్ చేసుకోలేదా సారీ మరి. దాంట్లో ఏ ఇట్లా చైన్లు బ్లౌజ్ చా భీమ్ అవి చైన్ గిట్లనా
ఆ ఆ ఏం చేసుకోదు ఎలక్షన్ తీసుకోవాలి ఆ ఉంటాయ్
ఆహా అవునా జూకిలి గిట్లా అవన్నీ సెట్ చేసుకున్న ర మరే
చేసుకోలే చేసుకుందాం అనే మ్యాచింగ్ సెంటర్ కి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేదు ఏం తీసుకోలే ఉన్నమాడతో అడ్జస్ట్ అయిదాం అనే
ఆ అవునా మేము కూడా తీసుకోలేదండి ఉ నీం అవునా ఎ
వెళ్దాం అన్నాగాని ఇగ వెళ్ళేటట్ లేదు ఉన్నాంట్లోనే సెట్ చేసుకుందామని ఉన్నవాటితోటే అడ్జస్ దమనేసి మ్యాచింగ్ అంటే దొకట్లేవు కదా ఏదో ఒకటి అని
బానే ఉంటాయి ఏదో కూడా దాన్ని మ్యాచింగ్ పెట్టిననే బాగుంటది కదా
అదే సింపుల్గా రా
హలో
అయిదామని హలో
ఆ సిం సింపుల్గానే బావుంటదండి
ఆ అదే సింపుగా రడవ్వాలనే ఫిక్స్ అయ్యానా ఇక అయితే హెవగా హెవీగా రడయినా ఇప్పుడు సమ్మర్ గాబట్టి హలో
అం ఆ వినబడ లేదా
వినోస్తాంది ఇప్పుడు సింపుల్ గా సింపుల్గా రడ అయితే ఏ బాంటది మళ పిల్లలు ఉన్నది కాబట్టి చికాకు పడ్డ ఇబ ఇబ్బంది ఉన్నారు కదా
ఆ
హలో
వెహికిల్ వెహికల్ వెల్తరా బైక్ మీదనా ఆ నవును
ఉన్నది
ఏ వెహికల్ అవుతుదా
కాదు ఆ మీరు ఎట్లా వెళ్తారండి
మేము ఇంకా మా సార్ని తెలుసు తెలీదండి ఒకసారి అడిగి తెలుసుక్ అవునవును మా ఆయనని తెలుసుకోలేదు. అడిగి తెలుసుకోవాలి ఎట్లెళ్తోందిగా
అవునా అదె తెలుసుకుంటే వెళ్ళొచ్చు గదా
అవునా మీ పిల్లలు మీ పిల్లలు మీ పిల్లలు కూడా వస్త తున్నరా
మా పిల్లల్ని ఒక ఒకరిని నట్లా గుర్తున్నానా
ఆ చెప్పండి హలో
ఒకరిని వేరే పంపిద్దామ్ అని చూసినా చిన్నతను తీసుకెళ్ళ చిన్న
స్కూలు తోలవా
స్కూల్కి వెళ్దాం కున్నా కాని రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అందుకని మరి ఎట్లా అని చూస్తాన అందరు వెళ్తా వెళ్తా అంటే వాడు నాతో పాటు వస్తా అంటాండు అందుకనే యాటన్ న పంపిద్దామనీ చుస్తానా మా వాళ్ళటటిగా ఆ అవి ఒక్క రోజే కదా రోజు పోతనే ఉన్నడు బడికి ఇద్దరిని బట్టుకని పోవాలంటే ఇబ్బందిగా
ఉమ్ హలో
హలో
హలో ఆ చెప్పండి ఇంతసేప్ ఉమ్ బావున్నారా హలో
హలో వినేస్ పిత్తలేద
వినవడతాంది నువ్ వాయిస్ విన పడుతుంద హలో హలో అంట నిన్నడతుంది మా వాయేసు నీకు విననుడతులే
ఆహా అక్కడ కూడా స్టక్కు అయితాంది అందుకనే అంటన్నా స్టక్కు స్టక్కు అయితాంది
అవున ఎప్పుడు
న
ఇప్పుడు ఓకేన హలొ
ఓకె
హా లో హలొ హలోయ్
ఆ ఓకె ఇప్
వినవడ్ లేదా వినవడట్లేదా హలో
స్తానె
అయ్యో ఆ నీ కూడ కట్ అయితాంది అసలు వాయిసు ది అయ్యో హలో మన హలొ హలోనుడ అయిపోతాంది అవునా
తా నె
అవునా అన్ హలో
అయితే వినోస్తంది గాని మీీ వాయసు కరెక్ట్ వినొస్తలే నాకు ఆ అయి
అవున ఎందు త్ మరే మల
సిగ్నల్ ప్రాబ్లమ్
అయ్యో ఎంగు వేస్కోదైతే అబ్బా
సిగ్నెల్ సిడల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు
అవునా
ఆఆ నాకైతే బానే వినిస్తుంది గాని అప్పుడప్పుడు స్టక్ అయితంది. ఎప్పుడో
మీ వాయిస్ కూడా నాకు స్టక్ అయ్
అదే అదే అంతే ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సెట్ అయితది ఆ కొద్దిసేపు ఫోను స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే సెట్ అయతది ఆహా నాకు వినొస్తలేదు అంటే నా ఫోన్ ప్రాబ్లమ్ నేను స్విచ్ ఆఫేసి ఇప్పుడే తీసిన ఫోను
అవునవునా నీ ఫోన్ ప్రాబ్లమ్ నేను కూడా వేరే కాళ్లు మాట్లాడిన బానే వినబడతాది అవునా ఇప్పుడు అన్ని షాపింగ్ అయిపోయిందా అవునా మాది ఏ అయిపోయిందా మాది ఇంకా కాలేదు ఏమో అన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇగ చేసుకొని
ఒక నార్మల్ బొట్టు బిల్లలు తెచ్చుకున్న పోయి
హు సారీ అదేనా కట్టడం పోయ్యొచ్చునవా పోయ్యొచ్చున
పోయొచ్చున ఆ నేను వేరే పని మీద అటు సైడ్ వెళ్ళిన వేరే పని మీద వెళ్తే ఇంగ అక్కడ ఈ వంద రోల బుక్ కోసం వెళ్ళిన జీపి సైడ్ పోతే ఎట్లాగ పోతాను కదా అని పోయి కలిసి ఆ అడిగి తీసు కొని వచ్చిన శారీ ఉన్ను అది లంగా ఉన్ను సెట్ అయితది అనుకుంటాను కొంచెం మన కలర్ ఉన్నది అది చూడాలి అంటే సెట్ కావచ్చు అని ఇంకా లేవు అ కలర్ లేవు
ఓ అయి ఆ కలర్ ఉంది నాకాడ
ఉందా
వన్న కలర్ ఉంది నా కడ లంగా ఆ ఉంది ఉంది
బ బచ్చల పం కలర్ అయితే బచ్చల పొడి అంటే మనం అంటే ఇంకా లేకపోతేనే ప్రాబ్లం నాకు
హు
పదై పది గంటి ఉంటారా
ఆఆ కట్టుకుంటే జేలస్ తేమ్ ఉంటావంట సేమ్ సింపుల్గా సేమ్ అనిపిస్తా తట్ంది కదా
మెరూన్ బ్లాక్ బ్లాక్ వాచ్చ్ పెట్టుకున్నా నా దగ్గర ఆ బ్యాంగిల్సు ఆ కలర్లో ఉన్నట్టున్నాయి చూస్ కా ఆహా ఆ కలర్ లో బ్యాంగిల్స్ డజన్ ఉన్నట్టున్నాయి సెరు సగం వేసుకున్నాం వాచ్చ్ ఉంది రెండు వాచ్ చ్చూలు ఉన్నాయి చెరొకటి పెట్టుకున్నాం ఆ వడ్డాణాలై వడ్డానం పెట్టుకుందాం వద్దులే
అవునం అది సింపుల్ పెట్టుకున్నాం అంట్రా నా కాడ ఉన్నాయ్ గా
నిననుంటే పెట్టుకున్న
నా దగ్గర మెడ దగ్ గిరిలు ఒక్కటి కూడా
ఆ సింపుల్ వే పెట్టుకోని సింపుల్గానే రెడీ ఐయిదాం నా దగ్గర రెండు కానీ రెండు ఉన్నాయ్ ఆ రెండు ఉన్నాయ్ గ్రీన్ద్ గానే గ్రీన్ మనకు పారులు మూడుంది గానీ అంటుంది గా
కలవదు కలవదు గోల్డ్ అయితే సెట్ అవు
ఆ అదే గో
గోల్డరి సెట్ అయితది గోల్డ్